హలో హయ్ మేడం
హాయ్ మేడం ఏం చేస్తున్నారండి
ఎం లేదండి వట్టిగానే ఉన్నామండి ఏం చేస్తలేము
అన్నం తిన్నారా
పొద్దున తిన్నా అండి
అవునా ఏం కర్రీ అండి ఆ ర మీది
దోష తిన్న
దోష తిన్నారా
మ్
పని అయిపోయింది బట్టలైనాయ
ఆ ఆయనే అండి పోదునే మా తమ్ము లేప్త్తండు
ఎందుకు
వానికి నెల్ కట్టర్ కావాలట రాడ అంటే రాడట
అచ్చి ఇస్తానవ మరి
మ్
ఇటే వచ్చి వస్తాన్నావా
హా అ పిల్లలు ఉంటరండి
ఇంతనున్ను ఎవలి ఇంట్ల వాళ్ళే ఉన్నారేమో
ఎరే ఆషా
అచ్చిండూ ఇంటికి బోయినవా ను
లేదండి ఇక్కడక్కడా బంగ్లా దగ్గర ఉడి
ఆహా అచ్చిడా మరి ఆహా చెప్పండి మీ అక్క గారు బాగున్నారా.
అవునండి బాగనే ఉనా అందరు బాగానే ఉన్నారండి
ఫోన్ జేసు ఎందుకు ఏంమైందండి మీకు
అట్లా అయితాదుంటది
దంతనా
ఆ
రొత్తం ఉపాధికి వెళ్ళాలా ఆ
వెళ్ళారండి పనికి మీరు తిన్నారా
తిన్లేదండి తినాలి ఎప్పుడే వంట అయింది
ఆహా
ఉ మా అన్నయ్య అచ్చిండు ఇప్పుడే
ఉ
పెళ్లి ఉందట పెళ్ళికి వెళ్తాని అచ్చిండు ఆకలేందట పెళ్లి స్టార్ట్ కాలేదట ఇంకా
ఆ
అయితే కొంచెం తినసి వెళ్ళాడండి
ఎంకరీ జేసిదండి మరి
మేం పప్పు అండిమండి నేను పప్పు ఇలా అండలేదండి ఇక్కడ దేవతైది మా బాబుకు గిన్నెల దేచ్చిన పప్పు
ఆ
అదే పప్పు ఉన్నది కొంచెం అదే అయితది ఇగా వండ ఒక రెండు ఎగ్గులు తెచ్చి ఆమ్లెట్ ఎస్తా
అ ఆహా
సాయంత్రం ఏం అండుతారండి
చూడాలండి మరి
మీ అయిన ఎటు ఎటు వేట్టరండి
ఊరికెళ్ళిండు అండి
అవునాండి తరే వెళ్ళారా ఎవరెవరు వెళ్లారు
వాళ్ళ అన్నయ్య తోని వెళ్లిండండి
అవునా అండి
ఆ
మస్తు ఎండ కుడుతుందండి మంచిగా ఎండ ఎళ్ళింది బట్టలు ఎండుతాయండి
ఆ అవునండి
అ
రెండు రోజుల నుంచి ఇవాలే కొంచెం ఎండ
అవునండి నిన్న మంచిగ నేను ఇయల పిండియానండి మా మావయ్య గారిని
హ
ఎండ కొడితే మస్తు ఎండుతదాన్ని మరి ఏం చేస్తు అది పిండి బాక్స్ డబ్బలో ఎసి ఉంచాలే కానీంతాదు డ బద్దిగా ఆయ
చిన్న చెద్దరు ఉంటే అంత పెద్దది
అ అందుకని ఇప్పుడు చిన్న ఇచ్చామండి అది ఇగ పెట్టేస్తాయి అది ఎండితే రెండు రోజులు ఎండ పెట్టి
ఆ
అది లోపట వేసేయాలి ఓ అంత చిన్నది ఇచ్చినా ఇంకా ఏమంటాను నాకు సరిపోయిత లేదు నాకు పెద్దది కావాలే
ఆ
అని చెప్తున్నాడు అయితే నువ్వు ఉతుకుతావు కదా పెద్ద ఇస్తాను ఇ కాని నేనంటే నువ్వు నా బట్టలు ఎందుకు నేను శాఖలోనికి ఇచ్చినా కదా ఆనికి రెండు వేలు ఇతన్న అని చెప్తా ఏం చెప్తారు చెప్పండి ఆయన ఎంత హషారు ఉన్నాడు ఏం చెప్పి
ఆ
ఏమైన చెప్తే అట్లా చెప్తున్నాడు అండి
అ
అవున వంట చేస్తార మరి లేకపోతే ఏం తింటారండి మధ్యానం
ఏం తిననండీ
అవునా ఉంటార అండి
హా ఇట్లనే ఉంట అండి
ఆనా మీ కకల్కా ఆ
సాయంత్రం చేస్త అండి ఇగ వంట
ఆహా నైట్ అన్నం ఇంక లేదా అండి ఉంటే తింటే అయిపోత ఇగా
మా అత్తమ్మా తిన్నరు కొంచెం ఇక తీసి వెళ్ళ
ఆహా మీ ఆయన ఫోన్ చేశార మరి మీకు
బ్లాక్ చేసి ఉంది అండి చెయ్యలేదండి
నంబ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ
నేనే చేసిన్న అండి
అవునా
అవును
ఎందుకు ఫోన్ చేయద్దానా
అవునండి
మ్ హు వద్దంటే పోయిండ
అవునండి
ఆహా వస్తారు ఇగ జల్దీ వస్తారేమో ఇగ అక్కడ అయితే అలా దోస్తుల్ని కలుతాడేమో కలిసి వస్తాడు ఇగ మంచిగా పోయిరా అని అననుండే మీరు కోపం ఎందుకు చేసిండ్రండి
కోపం చేయలేదండి
అదే మరి
మంచిగా చెప్పినాన్ని
అదే మనం ఇక్కడ కోపం చేస్తే మళ్ళా ఆ కోపం ఈ కోపం ఎటన్న తోవ్వా చుపెట్ట గెల పోయి పోయి మంచి అయినా తోనే పొఇండు
అందుకే కదండి ఓద్దని ఏడిచేేది మరి వేరే వాళ్ళతోని పోతే ఎందుకు వద్దనడం
అవును ఫోన్ అసలు నువ్వు అట్లా బ్లాక్ లిస్ట్ లో పెట్టకపో నుండే నువ్వే ఫోన్ చేసి ఎక్కడున్నావ్ ఎంత సేప్ ఎప్పటి వరకు వెళ్తారు అవి ఇవి ఆడుకుంట ఉంటే అయిపోతుంటే కదా అ బ
అసలు
ఆ ఆ
మెసేజ్ చేసిందండి వాట్సాప్ మీద అ
చేసిండ కేమన్నాడు తిన్నావా అని అడిగిండా
అడిగిండు
మీరు మరి పంపిడ్ర లే లేదా రిటర్న్
చెప్పిన తిన్నాను
ఆ క్క్క్ అక్కడికి చేరిందట్నా గంగ అక్కడ ఊరికి
ఆ అయిపోయినంటే పని అస్తాన అని చెప్పరు
వెళ్తారు జల్దీ వేస్తారు ఇగ ఉంటారు అక్కడ బాగా చెప్కోని అని మళ్ళా ఊర్లోనేే స్కూల్ దగ్గర ఇస్తండ్రెమో
ఆ అక్కన్నే ఇచ్చిందాట అండి అది పిలప్ చేసి ఇయ్వాలి మళ్ళ వాళ్ళకి
ఫామ్లు ఇస్తే వాళ్ళకు ఫిలప్ చేసి ఇయ్యలే మరి ఎవరిస్ స్తరండి అది ఎవల్ ఫిలప్ చేస్తారు
అక్కడ ఉన్నారట అంగన్వాడి
అవునా అవునా ఇవ్వలే చేసేస్తారా అవన్నీ లేకపోతే వీళ్ళు ఇచ్చేస్తారా
మొత్తం చేసి ఇచ్చుడే ఇగా మళ్ళా వచ్చి మళ్ళ పోతారా
అదే అట్లా ఇచ్చేస్తే ఏమ్ కాదండి అది అన్ని జాగాల అట్లేనే ఉందండి. ఇప్పుడు
ఆ
హ్ మా చిన్నా ఆడి బిడ్డే వాళ్ళు ఇంకా చేపించు చూకున్నారయితే వాళ్ళ అమ్మ వాళ్ళది ఓటర్ ఐడి కార్డు ఫోటో ఇయ్యమని చెప్పిందండి.
ఆ
మొన్ననే వేసాము
ఇగా మొత్తం నాడుస్తుంది అందరి అ ఆ
ఇది మనకి నిన్న తీసుకు వెెళ్ళింది. గాని ఆమె ఫామ్ మొత్తం ఫిలప్ చేయలేదు మా అమ్మ వోళ్ళ ఇంటి కాడా ఆ వాళ్ళది మొత్తం ఫామ్ ఎవరిది వాళ్ళే నింపుకుంటున్నరండి. నింపించుకొని ఇస్తున్నారు. మేము ఇట్లా ఇచ్చినామంటే మీరే మంచోళ్ళు మేము నింపి నింపి సస్తున్నాము అని అంటాలు అండి
అవునండి. మరి ఎవరిది వల్లే నింపుకోవాలి
అవును
అట్లా తీసుక లేదు ఇక మనకు అవి ఆన్లైన్ లా కొట్టుడు తీసుడు ఎవరికి ఆస్తాయి.
అవునండి కొందాల హలో
ఆ
చెప్పండి ఇంకేం విశేషాలు ఏంటి అ
చెప్పాలండి
హలో
ఆ చెప్పండి
మా పిల్ల వచ్చింది అయితే ఆమె ఆడుకుంటుందండి
ఏ పిల్లా అండి
మా హెల్త్ బాగాలేదు చూడండి. వాళ్ళ పాప వచ్చిందండి
ఆహా చిన్న
ఆ పెద్ద ఆమె వచ్చిందండి
ఆవున
హ్ పెద్ద ఆమె వచ్చి కూర్చున్నదండి. ఆ ఒక్కామె నచ్చినట్టుందండి ఆ ఆ
అవునా ఆమె హెల్త్ కొంచెం బానే ఉంద
బాగుంది అండి కొంచెం బాగుందంది ఇప్పుడు పిల్లలకు అడుగుదాం ఏమంటదొ అడిగినంక
ఉ
బాగున్నాడేమో కొంచెం
ఉహు
వాళ్ళు కొంచెం ఇంట్లోనే ట్రీట్మెంట్ నడుస్తుందండి దానికి
ఆ
ఆ మొత్తం మెడిసన్ తెచ్చారు
ఆ
ఆ
తినేయండి టైం బాగ అవుతది కదా అండి
ఆ
టైం బానే అయితుంది కదా వన్ అయితుంది
అవున అవును తినాలి అండి తినలే ఇంకా కూర పప్పు తోటి నాన్న దాన్ని చూస్తున్నా ఒక ఎగ్ తెచ్చుకొని
ఆ అదే
నే అమ్ పసాని